హలో లో లో
హలో హలో హలో
హలో హలో
హలో
హలో
హలో
హలో
హలో
లో
హలో
హాలో
హలో ఏం జేస్తున్నారు
ఎంద్ మీరు మీ రేం జే న్నారు
మీ వాయిస్ ఎందుకో కట్ అవుతుంది
హలో
మీ వాయిస్ కట్ అవుతుంది
మీ వా